హా హలో విన్పిస్ సందా
ఆ వినిపిస్తా ఉంది
ఆ ఆ ఏం చేస్తన్నారు
ఏం లేదు బయట వాకింగ్ చేస్తా ఉన్నా
అవునా ఇప్పుడు ఎందుకు వాకింగ్ చేస్తన్నారు. మీరన్ తలా ఉంటారా
అంత ఏం ఉండను. మామూలుగానే ఉంటాగా నేనైతే బాగా చల్లగ్ గాలి తొల్తావుంటే, తిరుగుతా ఉన్నా. రూమ్ లో కూచొన్ కూచొన్ కాళ్ళ నో సండే
హు కాలం కదా ఇంకా బాగా లోపల అందుకుంటే బాగా వేడో చేస్తది
తాఉంటే ఎవరు పప్పు తిరువాత వేస్తున్నారు చానా బాగా స్మెల్ వస్తుంది
అవునా అబ్బా ఎంత బావుంటుందో
ఆ షాన్ అసలు ఎంత సేపు నించో
ఆ మా పెద్దమ్మ చేస్తుంది అసలు పప్పు మా పెద్దమ్మ చేసే పప్పు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎంత బాగా చేస్తుందో ఆమెయితే
హ్మ్ కుండలో చేస్తే ఇంకా చాన అంటే చానా బాగుం
ఆ అవును మా అవ్వ మా చిన్నప్పుడయితే కుండలు ఉంటాండ వాళ్ళు ఊ రి లోని కుమ్మరి వాళ్ళు ఉంటారు వాళ్ళు కుండల్ని కుండలు తయారు చేస్ తారు వాళ్ళు తీసుకుండేది ఏమన్నా చేస్తా ఉ అది కట్టెల్ పొయ్యి పైన కుండల్తో
హ్మ్ చానా బాగుంటాయి అసలు హ్మ్ మా జేజ్ కూడా చేస్తుంది కుండలో అప్పుడైతే ఏమంత అనిపిదు కొంచెం తిరువా వేసేసి తీసేసిన తర్వాత త కొంచం మిగులుతుంది కద కుండలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది
ఆ ఆ అవును ఏందో అవే బాగుంటాయి చనా కుండలలో చేసుకుంటేవే
హా చాల టేస్ట్ వస్తాయి నార్మల్ దానికంటే
ఆ చిన్నప్పుడు ఎప్పుడు మా అవ్వవాళ్ళి ఊరికి పోతా ఉన్నామా మేము పండగలికి ఇంక ఎప్పుడైన్నా సెలవులు అట్లా వచ్చినప్పటికి ఆడ ఒకటి బడి ఉంటా అడా ఊర్లోనే మా అవ్వ వాళ్ల ఊరిలో ఇంకా బడిలోకి పోతా నేను కూడా వాళ్ళతో పై పాటు పోయి కూర్చుంటా కూర్చునేసి వాళ్ళు ఏమన్నా చెప్తా ఉంటారు
ఆహా
చెప్తా మధ్యాహ్నం వచ్చేదియా అసలు చాలా బాగుంటావు
ఉమ్ మేము కూడా పోతాము మా ఊ ఓవ్వల ఊరికి మేము పయ్యేదై ఊరికే ఎర్ ఉంటది ఒక ఏర్ ఆ ఏర్లో ఈ ఇదిలాడానికి పోతాము అసలు ఎండలకాలం కాబట్
ఆ ఆ అవును బాగుంటది ఇండల్ కాలంలో ఈతలు కొడితే నీకు ఈత వచ్చా
ఊరుకే కొంచెం కాళ్ళు మునుగేఎంత లోజ్ లోకి పోతానంతే
నాకైతే ఈతే రాదు అసలు
అసలు ఒకక్క అయితే మేం పోయినప్పుడు డు ఆ అక్క నేను నేర్పిస్తారా అని పిలిచుకుపోయింది మధ్యలోకి పిలిచుకుపోయింది అసలు పిల్ చుకుపోయి ముంచేసింది అసలు నాక్ కై తే ఊపిరే ఆడలేదు అస్సలు అమ్మా సి
ఆ ఆ
తిట్టి తిట్టి బండ బూతులు తిట్టి పెట్న ఆ అక్కని అసలు
ఆ చిన్నప్పుడు కదా ఇంక బాగ్ బూతులన్నీ మాట్లాడుతాఅంటాం మనమయితే
రాని భూతులు కూడ తిట్టేసిన అసలు
ఆహా
ఉందా అని
ఆ నన్నయితే ఎప్పుడు పిలిచకపోలేదు ఆడిగిపోయిన ఆ అవును బాగుంటాయి కదా చల్లగా నీల్ ల్లు
రెండు కు పోయి ఐదుకు వస్తాన్నామ్ అసలు
ఆ అ అంత సేఫ్ ఉంటాన్నారా
ఆ అంతసేపు ఉంటానం అప్పుడు వచ్చేటప్పుడు కంకులుండి ఆ ఎందుకు ఇంతసేపు వస్తను ఇంతసేపటి వరకు కుఉన్నారు ఇంత సేపటి వరకు ఉంటే అసలు ముసళ్ళు వస్తాయి అవి తినేస్తాయి అని భయపడిచ్చివాడు అస సలు ఇంకాని మేము అసలు ఇంకా తొందరకు వచ్చే వాళ్ళం అనిసేపు ఉండకోకుండా ఆ ఏట్లో ముసలు ఉండవు ఏమి ఉండవు ఊరికే అన్ని అబద్దాలు
అంతే ఊరికే భయపెట్టే కి చెప్తా ఉంటారు
ఆ ఏట్లో సుడిగుండాలు ఉంటాయి ఇంకా దాంట్లో చాలా మంది చనిపోతారం నీ ఇంక పంపీరు లోతుకు
అవునులే
ఉమ్
గాసులు మానంగానే ఉండారు పిల్లుల్లాస్ అసలు చానా అతి చేస్తారు ఇంకా దానికి ఆ ఆ అవును
చిన్న చిన్న చాప పలు పడతా ఉన్నాం చున్ని తీసుకు కాపోయి
ఆ అవును బుజ్జి బుజ్జిటి దాన్ని ఊరికే ఏం చేయకోకుండా ఊరికే రాయి తీసుకొని కొట్టేది చంపేది పాపం దాన
ఆమ్ మేమైతే అట్లా చేయము ఒక బాట టిలా ఎస్ కొని వచ్చేసి ఇంట్లో చిన్న తొట్టి ఉంటది కదా ఆ తొట్టిలో వదిలేస్తాం రెండో రోజుకి చచ్చిపోతాయి అవి
అయ్యో
ఆ నీళ్ళు ఈ నీళ్లు వేరే కాబట్టి అవి ఉండవ్
ఆ అవును ఉమ్ అవున్లే అవి బురదల్లో బాగుంటాయి
ఆ అవును దీంతో బ్రతకవ్
ఆ మా ఊర్లో కూడా పెద్ద చెరువు ఉంటుంది అది ఎంత ఒక మూడు వందల ఎ కరాలు ఉంటుంది చెరువు అంటే ఒక నాలుగు ఊర్ల వరకి ఉన్ టుంది నాలుగు ఊర్లకి కలి పి ఇంకా అవి ఇంక మామూలు నీళ్ళన్నీ వెళ్ళిపోయినాక
ఆ
ఆ గుంతలుంటాయి కదా ఆ గుంతల్లో చాపలేసి చాపలు పట్టేవాళ్ళు డు
ఆహా పెద్దవి ఉంటాయా చాపలు చిన్నవి ఉంటాయా
పెద్దవే ఉంటాయి బాగా
ఆహా ఎప్పుడు అంత పెద్దది చెరువు కట్టతెగలేదా అసలు
అంటే అది ఎట్లా వచ్చిందో అంటే మామూలుగా ఇంకా ఖాళీ స్పేస్ ఉంటుంది చానా ఇంగ ఎట్లంటే డ్యామ్ ఉంటుందా మా దగ్గర్లో ఆ డ్యామ్ నుంచి నీళ్లు వదులుతారు మాకి అది తెలుగంగ డామ్ అని ఒకటి ఉంటది
ఆహా
ఆ ఆడ నుంచి వదులుతారు నీళ్లు ఇంకా అట్లా వస్ తాయి వర్షాలు అందుకు పడినప్పుడు ఇంక మళ్ళీ అప్పుడు నిండుతది బాగా ఒక్కొక్క సారి మా చేలు కూడా మునిగిపోతాయి పాట్లు మొత్తం ఒక ఎకరానికి పైగా వస్తాయి నీళ్ళయితే
ఉమ్ అసలు చుట్టూత అన్ని పొలాలన్నీ మునిగిపోయింటాయి అసలు మాకొకస వరదలు వచ్చినప్పుడైతే అసలు ఒక్ క్క ఇస్కో వంక అని ఒక టుంది అసలు అదంతా నిండిపోయింది రోడ్ మీదకి అంతా వచ్చేేసినాయా రోడ్డు మీద నుంచి పారతాన్నాయి ఈ నీళ్ళు అసలు పాడుతా ఉంటే చేపలు ఆ అవుతలికి ఇవుతలికి దుంకుతున్నాయి అసలు బాగున్నానది అసలు
ఆ ఆ బాగుంటాయి ఎప్పుడు
ఉమ్
జిల్ దగ్గర అందుకు ఎగుడుతా ఉంటాయి కదా బాగా నీళ్ళు ఉన్నప్పుడు అవి ఉమ్
టీ
మాకే ఒకసారి అప్పుడు కరోనా టైం లో అప్పుడైతే ఇంకా వర్ష వరిషలు బాగా పడిన్నాయా అప్పుడు ఇంకా మా ఇంటికి కొంచెం దగ్గరికి చేలు ఉంటాయి ఆ చేల వరకు వచ్చేసినాయి నీళ్ళ అయితే అన్ని వచ్చినాయి అన్ని ఎప్పుడు రాలేదంట నీల్ అయితే
ఇన్ రొ అవును
ఆఉ
మాకు కూడా చెరువులన్నీ నిండిపోయినాయి ఆ ఇంటి ఎనికి అప్పుడు ఒక బావి వు న్నది చాలా పెద్దది ఆ ఇంకా వర్షం పడితే అది సుగం అంతా నిండుతుంది అసలు
ఆ ఆ
చాలా పెద్ద వర్షం పడితే అందులో ఆ కొన్ని వీళ్లు నుంచి నీ నీళ్లు దాంట్లోకే వదిలేస్తార అనమాట ఇంకా సో దానికి ఇం నీళ్లు చాన పెరిగిపోయేవి దాంట్లో నుంచి పాములు వచ్చేవి అసలు చానా భయంకరంగా ఉన్నది ఇప్పుడు అంతా ఊడ్ చేేసినారు అది
ఆ అసలు కష్టం అట్లుంటే ఇల్లో ఎందుకు వచ్చేస్తాయి
అవును ఇప్పుడయితే ఏం లేదు బూడ్ చేస్త సరే ఇంకా అపార్ట్మెంట్లు కడతారు
దగ్గర్లోనేనా
అంటే మా ఇంటి
ఆ మే ఆ
ఉమ్
అప్పుడు ఇంక భూములు కూడా ఎక్కువ రేట్ పోతాయి కదా. ఆడుండే స్థలాలు అందుకు.
డ్డుం మీద అసలు అది.
ఛ్ ఆహ్ వీలు అట్లుండే.
ఉమ్
ఇంకా అంతే చిన్నప్పుడు ఏదో అట్లా అయిపోతావుండే ఏంటేంటో.
ఉమ్.
చిన్నప్పుడే బావుంటాండే ఇప్పటికంటే.
ఆహ్ అవునాసలు. ఒక్క నిమిషం ఊరికే ఇంట్లో ఉండేవాళ్ళం కాదు.
అమ్మ అసలు నేను మా అన్న అయితే కొట్టుకొని కొట్టుకొని అసలు జుట్లు పట్టుకొనిలాగి అసలు మా అమ్మ అయితే తిడతాండే మీరు రా ఆహ్.
ఎన్ని సార్లు ఏడ్. మెచ్చుకుంటాం అసలు కొట్. కొనే ఆ దెబ్బలకు.
అసలు ఇంకా మళ్ళీ ఇంట్లో వాళ్ళోచ్చి ఇంకో నాలుగు దెబ్బలు కొడతారు కొట్టుకున్నందుకు.
ఆహ్ అవును
మేమైతే ఒక్క నిమిషం కూడా ఉండే వాళ్ళం కాదు కొట్టుకోకుండా. మా అమ్మ అయితే ఎందుకు వచ్చ్ రావద్దని ఇంతసేపు ఇల్లు నిద్రపోతా ఉనింది. మీరు వచ్చి కొట్టుకొని కొట్టుకొని పెడుతున్నారన్ టానింది.
ఆహ్ ఉగాసలు. మా అమ్మ కూడా ఎందుకు వచ్చినారు మీరు అస్ మీకు సెలవులే ఇకూడదు స్కూల్ పెట్టాల ప్రతిసా సార్
ఆహ్ ఎందుకు ఇస్తారు ఈ సెలవులు మా ప్రాణాలు. దీనీకి మీరు.
ఆహ్
జంగుడు ఉండని ఉండనే ఉండరు పాము ముంగీస కట్టుకున్నట్టే కోట్
అన్ని ఊర్లో ఉన్నే తన్. ట్టాలన్నీ తెచ్చి పెడతాం వాళ్ళని కొట్ట్. కట్టేసి వీళ్ళాని కొట్టేసి వాళ్ళాకి బొక్క పెట్టేసి.
అప్పుడైతే సరే మరి అయితే నాకి కొంచెం పనుంది బాయ్. ఆ ఆ